హలో
హలో ఏం చేస్తున్నా
ఏముంది ఏం లేదు అగొ పొట్టిగాడు ఇప్పుడే పడుకొని లేచిం డు ఈగ అన్ని కిందనే ఉంటా ఈ ఆల అతే ఆ
అన్నంద అనిపించినవా
అవు పొదిగాాల చందకాయ పటసి తిబడద ఆ తిన్నది కొంచం హలో ఆ తిన అక్క మీర్ దన్నార ఆ తిన్న తిన్న మీర్ దన్నార ఏం కర్రీ
మిర్మేకర్
ఉహు ఆ అయిపోయినయి అక్కయిగ పొద్దిగాల చింతకాయలు రాలిపినయి కోతులు అవి ఏరినా పొట్టు తీస్తా ఉన్నా ఇగ
మాకు కొంచెం ఉందా
ఉంది ఉంది ఇంకా దు వలేగా చెటు
ఆ అయిపోగానే ఫోన్ చెయ్యి
ఆ చేస్తా చేస్తా ఆ ఇంకడ అ దలుపుమనకు కుంటే ఏమైతు చూడాలి మళ్ళీ మధ్యలో వర్షాలు ఉన్నాయ అంటున్నారుగా
అవును
మొన్న వర్షానికి మొక్కజొన్న కింద పడే ఈ సండే రోజు ఒకటి ఇతర బిడ్ట్ట అతల బిడ్ట్ట అనే గిలిపిస్తాడంట
ఉం
తర్వాత ఆ పది రోజుల తర్వాత ఇనిపిస్త అంటే ఈ పది రోజు లోపు ఈ వర్షాలు పదహారుకు పదిహేను క మధ్యలో ఉన్నాయంట వర్షాలు ప నాలుగు పదహారుకి ఏముంది ఏం లేదు
అ ఇక్కడికి ఎప్పుడు వస్తుండ్ర హలో హలో హలో హలో హలో హలో విన్పిట్లే హలో
హలో
వినిపిస్తలేదారా
అవు నీ వయిసా ఇన్న వాడత్లే
నేను హలో హలో అని మూతుకుంటాను ఇక్కడ
అవునా నాకు నీ వయిసు ఎన్న పడట్లే
అ
సిగ్నల్ లేదా
మామూలుగా ఉంది
అవును అందుకేనట్టుంది అ రస్తక కూడా ఫోన్ చేస్తే అసలు వినవడిని వినవడట్లే కాల్ మధ్యలోనే కట్ అయిపోయింది
అదేలే నేను దానికి హలో హలో అంటున్నా విన్ ఇపిస్తలేదు కట్టేందేమని చూస్తున్నా
కట్టిగాల కాని వినపడట్లేదు లైన్న్నావునా నేను వీ నుంచి హలో హలావు అంటా నీకు వినబడట్లే నాగనా బా లేదో నీది నాకు వినపడుతుంది లే కాని నాది నీకు వినపడ లేద ఒక్కోసారి ఏమో నీది వినవడది
అదేలే అంటే ఇక్కడ తక్కువ కదా సిగ్నల్స్ ఎకు ఉండో
ఆ
ఎప్పుడు ఎప్పుడు వస్తారు ఇక్కడికి
ఇంకా టైం పడుతూ నగోమలే రేపు ఉప్పర్పల్లికి ఆ టఊరికి వెళ్ళదు ఉంది ఇక
ఏమనా ఫంక్షనా
ఉప్పలమ్మన పెడుతున్నారంట పిన్ని వాళ్ళు
అదే అదే
మీర అమ్మను ఫోన్ చేస్తా ఉన్నారు అ బాబ అబే మళ్ళీ ఇప్పుడు కూడా ఫోన్ చేసిండు రెడీ అయ్యరా అనేసి బావనే మరి పొద్దిగాల పోదామని బాబాయ ఏమో ఇప్పుడు రమ్మని
ఆ అంటే ఇంటికాడ పని ఉంది కదా
ఆ అదే ఇంటికాడ పని ఉంది ఆ పని ఎవళు చూసుకుంటారు అనేసి ఒకటే ఫోన్ చేస్తా ఉండు
అదేలే
బాబ ఏమో పం లే దేవు నిమ్ మగాటు ఊరికెళ్ కొనుకన స్థానిసి బాబ అయితే చి సాయంత్రం వదువులే కొనుకొచ్చుకొండోయ్
ఎండ ఆ ఎండ బాగుందిగదా మేం గుడా సాయంత్రం ఎళ్ళాలి నిన్న ఎళ నవ నిన్న ఈవనింగ్ ఎి ఇకా దానికి కావాల్సిన ఎన్ని కొనుగొచ్చినో
ఉమ్
ఇంకా ఈ రోజు ఈవినింగ్ వెళ్ళాలి